హలో వినపడధ
ఆ వినబడతా
చెప్ప ఏం కురా ఆండీ
వంకాయ పూరం ననక్క
ఉమ్ ఎంచెట్టాండ్రు ఈ పొద్దడిద టమాట పప్పు ఇంకోటి పచ్చడి చెస్నా
ఎన్ పచ్చడి అక్కా
పచ్చిమిరపకాయాలలను టమాటాలు వేసి చేసింది
ఆహా
ఉప్పు లేదలా చెప్పాగా ఉన్నది మర్చిపోయి ఊరి పోయినా ఎట్లా ఉన్నారు నన్మకొండ వెళ్ళి వచ్చిన
ఎందుకు
ఒకక్కేకి హాస్పిటల్లో చూపెట్టుకుంటందట రమ్మంటే పోయిన తోడుకు ఉ
ఆ
నేను చెప్తాను మీకు ఎక్కడ ఉంటారు ఇల్లు దగ్గరనే ఉంటందా బస్ స్టాండ్ కు
బస్ స్టాండ్ కి దగ్గర అని అంటే అయితే హైదరాబాద్ వెళ్ళే రూట్ లో ఉంటంది అక్క
ఆహా ఆ
హాస్పిటల్ కచ్చిరా అయితే ఏ హాస్పిటల్
కెంస్మను
ఆహా కెఎంసి కెల్లింద్ర అటుగాదా అక్క
ఆ అధేయ్ రా అక్కడ వరకు పోయి ఆటో ఎక్కి అట వెళ్ళిన
ముళ్ళు రోడ్డు దగ్గర దిగి ఆటు పోయిరా
ఉమ్ తెలిలా వాను ఇట్ నుండి పోయినా ఆమె అట్ నుండి వచ్చింది
అవునా
ఉమ్ ఇద్దరు చెర్ దిక్కు నుండి పోయినారు ఏడా ఆ బ్లాడ్ లేటెస్ట్ రాశిర్రు ఒక ఎక్స్ సరే రాశారు ఉమ్ మళ్ళే రిపోర్ట్స్ ఇప్పుడు రావట మంగళవారం రమ్మన్నారు
టైం పడతాయి అవి అక్కడ
ఉమ్ టైం పడతదట
టైం పడతానే ఉంటది
అంటే ఎంజేమ్ లో ఒక రిపోర్టు ఒక్కటే సెప్ప్పలేదంటే మళ్ళీ ఎంజైమ్ ఎల్లింది
అంటే దేనికి సంబంధించి అక్క కేఎంసీలా
న్యూరో న్యూరాలజీ
న్యూరాలజీ ఆ చూస్తారు హార్ట్ న్యూరోలజీ
తాల తాల
ఆ కదా ఇవి చూ చూస్తారు కేఎంసిలో
ఉమ్ కాపోతే రెఫర్ ఉండాలి లాంటా రెఫెర్ ఉంటే తొందరా తీసుకుంటారటా అరా సారీ ఉమ్
ఏ రేఫర్ ఏమి ఉన్నదక్క మనం పూద్దున్న ఎలీ ఏ టైమ్ కే ఏ టైమ్ అరకు ఎల్లిల్లు
టెన్ అయింది అటో ఇటో గాని
ఆ అదేం టైప్ పొద్దున్నే ఎయిట్ కి ఓపెన్ చేస్తారు మనము ఓపి తీసుకోని వెళ్ళడంమే రాక్ రెఫెర్ ఎందుకు మళ్ళీ
రెఫెర్ రాయించుకుని రావాలంటారు లేకుంటే అంత ముందు చూయించుకున్నారా మీరు అని అడిగితే చు చూయించు కోలేదంటే మీరు రెఫెర్ అన్న రాయించుకొని రావాలా నేను వోపి ఇయను అంతన్రు ఆరోగ్యశ్రీల
అవునా
అట్టే బతులాడినామ్
ఆ
బతిలాడితే ఇచ్చింది అప్పుడు ఆమె పాతడేటు వేరేది ఎక్కడో దొరకబట్టి వేసి ఇచ్చింది
ఆహా
ఇంత ముందు వచ్చినట్టు డేటు వేసి ఇచ్చింది
ఆహా ఇంత ముందు పోని వాళ్ళు ఉంటారు చాలా మంది కదా ఏమో అప్పుడు అమ్మప్పుడు వెళ్ వెళ్లినాం మేము వాళ్ళకి కూడా
అవ్
నార్మల్గా ఓపి తీసుకొని చూసి వచ్చేది కాకపోతే టువెల్ లోపే క్లోజ్ అయిపోతుదిగ హోటలు
చాలా మంది ఉన్నారు
ఓ అమ్మా లైన్లు బయటికి వత్తాయి తెలుసా లైన్లు
అదే రా చాలా మంది ఉన్నారు అస్స
వీల్లు మంది ఉంటారు రోజు టువల్ వరకే క్లోజ్ అయిపోతాయి డాక్ట ర్ సంగారు వెళ్ళిపోతారు
అవును
పొద్దున్నే వచ్చి నిల్చుంటారు అందరూ ఎయిట్ లోపే లైన్ లో ఉంటరు
అవునటా నేను కొంచం మ్మ్
మాకు బస్సు ఉండకపోయేవి మా బస్ ఏమో సెవెన్ థర్టీ మేము అక్కడి పోయేసరికి టెన్ అట్లు అయి సరి ఈగ అద్దు అనే చెప్పెస్ సి ఇగ అక్క వాళ్ళ ఇంటికానే ఉన్నాం ఆ ఫిఫ్టీన్ డేస్ ఏమో ఉన్నాం అక్క వాళ్ళ ఇంటికా ఉండే హస్పిట టల్ చూపించుకున్నాం
మ్మ్ ఏమైందమ్మ అప్పుడే ఇట్
ఆ అప్పుడు హెల్త్ బా లేకుండా అమ్ము కు ఇగ అట్లా చూపించుకున్నాము అక్కడే చూపిచ్చు కున్న తర్వాత వాళ్ళు నిమ్స్కీ రాసిర్రు నిమ్స్కి రాస్తే అట్ల నిమ్స్కెలినం మేము ఇంగ రెఫరాన్ అంటే మనము ఎం జం పోవాల అన్నట్టు ఫస్ట్
మ్మ్
ఎం జం పోతే ఎం జం లా మనకు కే ఎం సి అనే రాసిస్తే అప్పుడు కే ఎం సీ లో తీసుకుంటారు డైరెక్ట్ గా కూడా తీసుకోనుకుంటా
అదే కావచ్చురా కే ఎం సీ ఎం జమ్ నుండే రేఫరు ఇప్పుడు ఎం జం టి ఎం జం కేమో ములుగు నుండి అయినా ఎక్కడ నుండి అయినా రెఫర్ రాస్తారు
అవునవును మేము అమ్మ హెల్ ల్త్ బాలేదని ఫస్ట్ హన్మకుండ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాం పోతే ఆ డాక్టరు అందులో వేస్ స్తారంట కే ఎం సి లో ఇస్తారంట అయిననే రమ్మన్నాడు కిమ్స్ కి రండి అనని అంటే ఇగ అప్పుడు వెళ్ళినాం మేము అయన ద్వారా మము గేమ్స్క వెళ్ళినాము మళ్ళా వాళ్ళేమో నిమ్స్ కి రాస్ సర్లే నిమ్స్కీ వెళ్ళినాం అట్ల
మ్మ్ మంచిగా ట్రీట్మెంట్ చేసుకున్నారా మరి అప్పుడు
ఆ మంచిగా అంటే అమ్మగప్పుడు స్టంట్ వేస్తారు అని చెప్పేసి ఇగ వీళ్ళు ఏమి ఇయలే మేము పోయినాము ఓకే సిటి స్కానింగ్ వచ్చేసిర్రు నార్ వాళ్ళు కాదు మేము ఏంటది ప్రైవేట్ హాస్పిటల్లో చూపిచుకున్న మందులే వేసుకున్నది ఆ డాక్టర్ రాస్ నే అంతేగాని ఇగ ఓన్లీ పెద్దది మన సిటి స్కాన్ చేస్సిర్రు ఇంగంతే బాటిల్సు పెట్టిర్రు వచ్చేసిండు కాగాని నాలుగైదు సార్లు పోయినాం
సెట్ అయ్యిందా
ఇగ మళ్ళీ హైదరాబాద్ పోయినాం కదక్క ఇగ
ఆహా
ఇంగ హైదరాబాద్ లో ఎక్కడా వాళ్ళు ఇంజెక్షన్లు ఎసిర్రు ఇగ ఇంజెక్షన్లు రాసి చిరు పొద్దున సాయంత్రం కడుపు కేసేవి రాసిచ్చరు ఇంగ అవి మళ్ళ అవి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పొద్దున సాయంత్రము ఆ వేకాడపు కేేసిేవి రాసిచ్చ వచ్చిన తర్వాత అ వేసినాక ఏ పోయినము ఏ మందులు తెచ్చుకున్నా ఊకే రెండు నెలలకు ఒకసారి ఏ నెలలకు ఒకసారి పోయినము ఊకే
సరేనా
ఆ ఇక పోయినాక చాలా రోజులకే తగ్గింది ఎనిమిది నెలలలకు ఎవ దగంది తిరుగా తిరుగాంగా
తిరగాలి
గోరం గా తిరిగిన
మన దగ్గర ఉన్నట్టే ఉంటాయి రా హాస్పిటల్స్ కాకపోతే దూరం అయే సరికి గక్కడిగా అంత దూరం అంటాం మనం
కొంత దూరమా అని అంటాం కాని అక్కడని మంచిగా రక్క మనం భయపడి ఎంత దూరం మనం మోలేము అని అనుకుంటాం గాని హైదరాబాద్ గోడ పెట్ పేట్టరు
ఇప్పుడు నేం పోవాలి సండే రోజు మండే రోజు మార్నింగ్ పోవాలి మా మామేం తీసుకొని మీ పెద్ద పాాపని తీసుకొని ఆ నటక్క అన్న నను ఇద్దర మా ఇద్దరు డ్యూటీని
అన్నయ్య
అనే వాడ అంత రిస్క్ తీసుకోడు ఆయన ఆపరేషన్ చేయించినంత చేయించంత వరకే
అన్ని రోజులు ఉన్నాడు కదా అప్పటికే మా పెళ్ళిప్పుడు కదా అక్క అన్నయ్య వచ్చి పెద్ద నన్న హాస్పిటల్ ఉన్నది
అ అప్పుడేరా ఇంకా ఇంటికి వచ్చి చిన్నంట ఇప్పుడు రాలేదు ఇంకానే ఉన్నట్లు పోయిన సంవత్సరం
ఆ రాలేదు ఇంక అప్పుడు
మస్తు అల్లరి చేస్తుంటారు పిల్లలు
చిన్న పడుతా
వినపడుతుందా ఒకక్కటే ఉఊరులోర్ తారు అయితే రేపు మండే రోజు మార్నింగ్ పోతే తమ టెస్ట్ రిపోర్ట్స్ అత్త సరిగా నైట్ అయితుది దవని రాకపోతే మళ్ళా తెల్లారు కూడా ఉండి
తెల్లారే అంటే అడ్మిట్ చేసుకుంట్ర అక్క
ఏది ఇప్పుడు మెడిసిన్ అ ఉంటాయ్యలా ఆట్ ఫంక్షన్ంగ్ ఎట్ల ఉందదు ఇష్ట ప్యాన్ బట్టి మెడ్సిన్ ఆక్తారు ఆస ఆట
ఆ
అే బస్ ఇంతగాన వఊరు సారు మా పిల్లలు
ఆడుకుంటారా బయట
హ కటరుడు ఉస్సానం అక్షయ
బయట వంచి చల్లగాత్తన్నట్ే మీది
ఉ నీనా నైట్ ఘోరమైన వాన ఒకట్టింది కదర
వర్షం పంటద అక్క
ఉరుములు మెరుపులు పిడుగులు
అవునా
అ గంట సేపు కూర్చుంది
వామ ఇట్లే ఏనే లేదు నైటేనా
గోరంగా కొట్టిందిరా అసలు విసిరిసిరి చంపింది పిడుగులు పడతా అంటే మస్తు గజ గజ అనుకుంట కరెంట్ పోయింది ఈ భయం అయింది అసలు ఘోరంగా ఎప్పుడు అట్లా భయపడ నంత ఊరుములు పిడుగులు
ఏం లేదు కనీసం చల్ల కూడ రాల ఇట్ సైడ్ అయితే
ఉరుములు మెరుపులు కూడ ఇనవడలేదా
ఇటు రాలేదక్క ఇటు ఏం లేదు అటే పడ్డట్టున్నది అంతే
అంటే ఏం లేదు కనీసం చల్ల కూడ రాలేదు వెదరు
ఏ కొంచెం కూల్ అయింద వెదర్ మరి
సరే ఒకే వుంటాన్డ
ఆ సరే అక్క
అ